హలో ఏం చేస్తున్నావురా
ఏం లే కలి నుయినేస్ర
నార్మల్గానే ఇందాకలనే కాలేజీకి పోయి వచ్చినా కూర్చున్న
అవునా మధరి నెక్లాసెసా అవును
చెప్పిన కదా నీకు సెమినార్ ఉంది మాకు ఇవాళ కామర్స్ గురించి అని
ఓకే ఓకే బజార్ గిందా సెమినార్ మరి
మస్తు జరిగింది తెలుసా మా సార్ వాళ్ళ అయితే మస్తు చెప్పిర్రు మా కామర్స్ సార్ వాళ్ళు యితే మొత్తం కంప్యూటర్ గురించే కదా మొత్తం
వచ్చినాయా మరి అంటే కంప్యూటర్స్ ఇట్లా ఏమన్నా ప్రొవైడ్ చేశారా మీకు ల్యాప్టాప్స్ లాంటి
ఆ మాకు అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఆ ఏమో అంతకు ముందుకు వచ్చిన కంప్యూటర్స్ ఉండెనంట మళ్ళీ ఆ ఇప్పుడు ఇచ్చిర్రు మళ్ళీ ఇప్పుడు ఆ కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి చూడు ఆ డిజిటల్ కంపెనీస్ ఉంటాయి కదా
ఆ అవును అవునవును అవి ఉంటాయిలే నేను కూడా చాలా విన్నా
ఆ అవి టెన్ ఇచ్చిర్రు తెలుసా ఇప్పుడు మాకు అంటే అంటే ఆ కాలేజ్ స్ట్రెంత అంత ఒకటి బికామ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నరా
ఇప్పుడు మీరు అంటవేమి కాలేజ్ కెనా లేకపోతే ఎవరికన్నా సపరేట్ ఇచ్చినారా
లేదు లేదు లేదు మా కాలేజీనే అంటే నేర్చుకునే వాళ్ళ అందరికి లర్నర్స్ ఉంటారు కదా
మ్మ్ అవునా అక్కడ అంటే కాలేజీలొనే ప్రొవైడ్ చేస్తాయి అందరు మీరు అక్కడనే
ఆ ఆ ఇగా అన్ అదే ఇగ మళ్ళీ ఇండివిజువల్ గా ఇస్తే అంత ఎంత గొడవలు అయితే చెప్పు
అంతే లే ఇప్పుడు కొందరికి వచ్చి కొందరికి రాకపోతే అది పెద్ద బాధ అదే కొందరికొస్త అంటే అందరికి ఒక దగ్గర ప్రొవైడ్ చేస్తే వాళ్ళనే నేర్చుకుంటారు
అయితే నేను ఆ నీకు ఒక విషయం చెప్తుండే మొన్నా నేను అదే జిగ్నస్టిక్స్ లో పార్టిసిపేట్ చేసిన తెలుసా
అవునా మరి ఆ రోజు ఏమన్నా వీడియోస్ ఏమి తీసుకోలేదా
తీసుకున్నారు నేను ఒక అంటే ఆ తెలుగు గురించి మాట్లాడాలంట ఒక త్రీ మినీట్స్ విడియో ఉండే
మరి ఏదో నీకు పంపించుండు కదా
ఆ పంపించిండ్రు నేను ఈవినింగ్ నీకు దాన్ని ఆ అంటే కొంచెం ఎడిటింగ్ ఉండేది దాన్ని అంటే కొన్ని కట్స్ ఉంటాయి కదా నేనేమో ఫస్ట్ పస్ట్ నాకు సడన్ గా చెప్పేసరికి కొంచెం అది నేను చూసుకోకుండా సడన్ గా మాట్లాడినా ఇక మా మేడం కొద్దిసేపు ఆగురా మళ్ళీ పెడతా అని చెప్పింది ఇప్పుడు పెట్టలేదు దాన్ని కొంచెం ఎడిట్ చేసి పంపిస్తా అని చెప్పింది
అవునా చేసిందంటన మరి ఎడిటింగ్ అయిన పంపిస్తా అన్నదేమోలే
ఆ ఇంకా ఇప్పుడే కదా క్లా ఇప్పుడే అయిపోయింది సెమినార్ అయిపోయింది నేను ఆటోలోనే వచ్చిన తెలుసా ఈరోజు
అవునా ఎందుకు బస్సు ఏ రాలేదు
లేదు లేదు ఇవాళ ఇక బస్ కోసం వెయిటింగ్ చేసే అంత ఓపిక లేకుండే చేసిన కానీ అసలు ఎంత బాగా ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నో తెలుసా అసల్ సార్ వాళ్ళు అయితే నాకైతే అసలు నిజంగా నేను సిస్టమ్ నేర్చుకున్నట్టే అనిపించింది అనుకో నాకైతే
చాలా రోజుల తర్వాత కాలేజీకి పోయినట్టున్నావు గా ఫ్రెండ్స్ అందరు కలిసినార
ఫుల్ అందరు ఆ ఉండి దగ్గర దగ్గర నేను టూ వీక్స్ అయితుంది కదా కాలేజ్ కు వెళ్ళక టూ గాదు త్రీ వీక్స్ అయితుంది
ఎంజాయా మరి ఇంకా
ఫుల్ ఎంజాయ్ చేసినాం అంటే ఏమ అందరు కలిసిర్రు మాట్లాడిర్రు మా సార్ వాళ్ళందరూ మాట్లాడిర్రు మా మేడం వాళ్ళు అయితే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయి తున్నారు చానా రోజులకి వచ్చినవ్ నువ్వు బాగా చదివే స్టూడెంట్ వే నువ్వే ఇట్లా రెగ్యులర్ గా రా పోతే ఎట్లా అని అంటున్నారు తెలుసా
అవును అడ ఫుడ్ అక్కడనే ప్రొవైడ్ చేసినారా మరి ఇంటికి పొయార మరి లాంచ్ గిన ఏమన్నా తీసుకెళ్ళిర్రా
ఇక్కన్నె ఇక అంటే ఇవాళ మాకు ఆమె కూడా వచ్చింది సెలబ్రిటీ కూడా వచ్చింది అన్నట్టు అదే మా లోకల్ ఎమ్మెల్యే వచ్చింది
ఓకే అ అది కదా గుర్తొస్తలే అంటే మీ ఒక్క కాలేజ్ అనే లేదంటే చాలా కాలేజెస్ సెమినార్స్ కండక్ట్ చేసినారు అక్కడ
మా అంటే ఆ లాస్ట్ మంత్ ఒక కాలేజ్ చేసిరాట ఇప్పుడేమో మా కాలేజీ లోనే చేసారు బాగా అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నేను నార్మల్గానే పోయినా అంట అంతే ఇంత ఉంటదాని ఊహించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమినార్ అంటే నార్మల్ గా సిస్టమ్ గురించి చెప్తారు కంప్యూటర్ అది కంప్యూటర్ ఇది అది అని మాట్లాడుతారు అనే ఆ థాట్ లో నేను ఊహించుకున్నది ఒకట అయితే అది వేరే లెవెల్ ఎక్స్ప్లెనేషన్ చేసారు తెలుసా
మరి లాస్ట్ టైమ్ నువ్వు చెప్పినప్పుడు అంటే మా మండలి లో ఉన్న వాళ్ళ కాలేజెస్ అందరికి ఒ దగ్గరనే ఇట్లా ఏదో గార్డెన్ నో ఎక్కడనో పెడుతున్నారా అన్నావు కదా
ఆ అప్పుడేమో నాలు ల్ అందరికి కలిపి పెట్టిరు ఇ ఈసారీ అయితే అంటే అట్లా డిస్టర్బెన్స్ అయ్యి చాలా మంది స్టూడెంట్స్కి సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్గా పోవట్లేదని ఇప్పుడు ఇండివిజువల్గా ఎవరైతే ఆ అంటే ఏ కాలేజీ వాళ్ళకి ఆ కాలేజీ క వచ్చి మరి చెప్పి పోతామని వాళ్ళు డిసైడ్ అయ్యారంట
ఆహా అంటే ఆ సెమినార్ అయిపోయింది ఆల్రెడీ ఇది మళ్ళా మీకు సపరేట్ పెట్టినారా
ఆ అది ఆల్రెడీ అయిపోయింది అంటే అదంతా డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఒకటే జరిగింది
ఏమన్నా అంటే క్విజ్ అట్లాంటివి ఏమన్నా పెట్టారా
ఏ ఇక అంత టైం ఇక్కడ ఉంది నార్మల్గా అంటే ఆ కొంచం చం బాగా చదివే స్టూడెంట్స్ వీళ ఉంటారు కదా అంటే ఇంత ముందుకు క్లాసెస్ అదే సినియర్ ఉనారు కదా సూపర్ సనియర్స్ వాళ్ళు
ఆ అంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అన్న ప్రైజ్ మనీ ఇలాంటి లే గిఫ్ట్స్ పెట్టినార
ఆ పెటిరు పెటిరు మళ్ళీ అందులో ఒకటి మా సు సూపర్ సనియర్స్ వాళ్ళ వచ్చిరు మాకు కూడా అంటే వాళ్ళు ఈ ఈ సెమినార్ లో ఎక్స్ప్లనేషన్ తీసుకొని వాళ్ళు ట్రైనింగ్ తీసు అంటే ఈ సెమినార్ ఎక్స్ప్లషన్ చేసే వాళ్ళు వాళ్ళ పిల్ల కూడా జాబ్ అవైలబుల్గా ఉందని తీసుకుపోయరాట మా వాళ్ళని మా సూపర్ సీనియర్స్ వాళ్ళనే
ఆ అంటే ఇప్పుడు మీకు లేదా ఇంకా
ఆ మాకు కూడా ఛాన్స్ ఉందని చెప్పారు కాకపోతే ఈ ఈ ఎగ్జామ్స్ అయిపోయినాక మీకు ఇంట్రెస్ట్ ఉంది ఉంటే రండి మేము సిస్టమ్ ఫ్రీగా నేర్పించి మీకు జాబ్స్ ఇచ్చ బాధ్యత మాదే అదిద అని చెప్తున్నారు
ఒకసారి నువ్వు కూడా ట్రై చేయకపోయినావ
అదే ఇక ఈ సమ్మర్ కదా పిల్లలు ఉంటారు ఇంటి దగ్గర అని ఆలోచిస్తున్న కా కానీ ఇప్పుడు నువ్వు ఖాళీగానే ఉంటావా లేకపోతే జాబ్ చేస్తున్నావా ఏటనా పోతావ
వెళ్ళాలి జాబ్ కి
అంటే నువ్వు ఖాళీగా ఉంటే వీళ్ళన్నీ దగ్గర వదిలిపెట్టానా మీ దగ్గరనే మీ పక్క సైడ్ డే
అవునా అంటే ఈ టూ త్రీ డేస్ లో ఏమి వెళ్ళను తర్వాత ఓ మి తర్వాత వెళ్తుంటే ఈ మదర హెల్త్ బాలేదని లీవ్ పెట్
అవునవును ఇప్పుడు పోతలేవా మరి
లేదు వెళ్ళట్లే ఇంకా
ఫోన్లే హెల్త్ అంతా క్యూర్ అయినాకనే వో అంత ఈ ఎండలో అసలు పాడి పాడి పోయినా కూడా ప్రాబ్లమే ఉంది తెలుసా
ఆ ఒకవేళ టూ త్రీ డేస్ కో వేలు నువ్వు వెళ్ళేది ఉంటే పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపో పర్లేదు చూసుకుంటలే
ఆ అదే ఒక వన్ వీకే అట్ట అంటే నార్మల్ గా త్రీ ఫోర్ మంత్స్ అ ట్రైనింగ్ ఇస్తారు గాని అంటే బేసిక్స్ చూసుకోవటానికి కొంచెం అంటే ఏ అక్కడ ఉన్న సిచువేషన్ ఎట్లుంది ఆ హాస్టల్స్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ ఉంటందా అని చూసుకో నికే
ఇప్పుడు మేము ఒకవేళ నీకు జాబ్ కన్ఫర్మ్ అయితే ఇప్పుడు మీరు చేంజ్ అయితారా
అవ్వాలి కదా మరి అక్కడ ఇక్కడ ఉండే ఏం చేస్తాం చెప్పు అక్కడనే కదా చ ఆ డిజిటల్ కంపెనీస్ అన్ని అక్కడ సైడే ఉన్నాయి కదా ఇక్కడ ఏమి ఉన్నాయి చెప్పు
అవునులే ఏ అన్నీ ఇక్కడనే ఉన్నాయి ఆయన చూసుకోవాలి బెస్ట్
అదే ఇగ ఊర్లో ఉంటే ఊరు తిరగానే అయిపోతుంది అందుకనే ఇక వాళ్ళ ఎంత దూరం ము నుంచి వచ్చి మనకు మంచి ఆఫర్స్ ఇచ్చి మంచిగా నేర్పించి మరీ చదువు పోమ్మని చెప్తే మనం ఎందుకు ఎప్పుడు దాన్ని వృధా చేసుకోవడం షిఫ్ట్ అవ్వడమే బెటర్ అనిపిస్తుంది
ఇట్లా వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాల లేదంటే మనకోసం చాయిస్లు ఏం రావు
అదే దాని గురించే ఆలోచిస్తున్నా ఈవినింగ్ ఆ మీ అన్నయ్య వచ్చినాక డిస్కషన్ చేసి మనం కూడా అటే షిఫ్ట్ అయిదాము ఏది అయితే అదియిందని అనుకుందామని అంటు అనుకుంటున్నా నేనైతే
ఒకవేళ షఫ్ట్ అయ్యేది ఉంటే చెప్పు మీ తమ్ముడికి చెప్పి ఏమైనా రూమ్స్ ఉ ఉంటే చూడమని చెప్పుతా లే దగ్గరలో
అమ్మో మీరు మరి రెంటేడు బాగా ఎక్కువైనాయి తీసుకుంటున్నారు మీరే గంతా రెం ఇంటు కడుతున్నారు కొంచెం తక్కు
లేదు లే మేము కూడా చేంజ్ అయితున్నాం లే మేము చేంజ్ అయిన తర్వాత మాస్ సైడే తీసుకుంటాం అటు సైడ్ మా ఏరియా అటు సైడు
మీ ఏరియా సైడ్ మీ ఏరియా చాలా పీస్ఫుల్ గా ఉంటుది తెలుసా నాకు కూడా బాగా నచ్చుతది
ఏమేమో ఒకరి చేంజ్ అయితే అది సైడ్ చెప్తా అటు సైడ్ పోదాం
సరే మీరు మీరై అయితే చేంజ్ కారదండి ఫస్ట్ మీరు చేంజ్ అయనాక నాకు ఫోన్ చేస్తే అన్నయ్యకి ఫోన్ చేయండి అన్నయ్య యో ఇగ చూసుకుంటాడు అంటే మీరున్న ఏరియాను బట్టి ఇక మా కూడా దగ్గరే ఉంటది ఏసు సేమ్ మీ ఏరియా సైడ్ తెలుసా మొత్తం కంపెనీస్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద కంపెనీస్ తమ్ముడు కూడా అలాగే
ఒకవేళ రూమ్ చేంజ్ అయ్యితాంది అనుకో ఓయ్ ఇట్ సైడ్ రెంట్స్ ఎక్కువ ఉంటాయి ఒకసారి నేను రూమ్ చేంజ్ అయిన తర్వాత మా సైడ్ ఏమన్నా బ్రాంచెస్ నీకు చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటే అట్ సైడ్ చేంజ్ చేసు కో ఇద్దరం ఒక దగ్గరనే ఉండొచ్చు కొంచెం అటు ఇటు ఏది అన్నా పోయినప్పుడు కూడా ఈజీ ఉంటది పిల్లలని స్టార్టగి హాస్పిటల్
ఉ నాకు ప్రే పెద్ద ప్రాబ్లం ఏం లేదు పిల్లలు మళ్ళీ అసలే సమ్మర్ వా అది మళ్ళీ నేను లేకపోతే నేనైనా లేకపోతే నువ్వు అయిన ఎవరైనా ఒకరు గైడెన్స్ ఉండాలి కదా లేకపోతే వాళ్ళు ఇక వాళ్ళ చేతులు ఉంటారా ఈ ఎండల ఎట్లా తిరుగుతారు ఏంది ఇక
సమ్మర్ హాలిడేస్ కదా మీ అమ్మ వాళ్ళ దగ్గరకి పంపించట్లే ఈ సారి
అంటే చెల్లి కూడా నా జాబ్ చేస్తుంది
అవునా ఓకే ఓకే అవున నేను కూడా మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పింది చూసుకుంటున్నా ఎప్పుడన్నా రా అన్న వీలుంటే అని చెప్పినా కాని మరి వస్తా అని అయితే అన్నది మరి ఎట్లా వస్తుందో రాదు
గాదే ఇగ మళ్ళీ చెల్లి జాబ్ కెళ్తే ఆ మమ్మీ పొద్దున్ లేస్తే డ్యూటీకి వెళ్తంది ఇక ఇంటికడా చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు కదా అని ఆలోచిస్తున్నా